ఊ విన్పిస్తుందా ఇప్పుడు నార్మల్ గా
ఊ ఇప్పుడు విన్పిస్తుందండి
అదే ఇంకా మేము ఈ వీకెండు వెళ్తే దూద్ సాగర్ ట్రెకింగ్ కెళ్తాం దూద్ సాగర్ తెల్సా
ఆ లేదండి ఎక్కడది
గోవాకి వెళ్ళే దారిలో హుబ్లీ నుంచి గోవాకి ఎళ్ళే దారిలో ఒక ట్రైన్ నుంచి వాటర్ ఫాల్స్ కన్పిస్తాయి చాలా పెద్దవి రీల్స్ లో కనిపిస్తుంటాయి ఆ అది
స
హలో విన్పిస్తుంది గదా
ఇప్పుడు విన్పిస్తుంది మళ్ళీ ట్రెక్కింగ్ కదే ట్రెక్కింగ్ పదిగా దారిలో తర్వాత్
ఆ ట్రెక్కింగ్ సో మేము ఏమనుకుంటున్నాం అంటే ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం ఈ వీకెండ్
ఉహు
అది ఒక ఎలా అంటే ఒక ప్యాకేజ్ అనే వెళ్తున్నాము కానీ చాలా మంది ఉంటారు ఆ ప్యాకేజ్ లో మేం కాకుండా మేము ఫోర్ మెంబెర్స్ వెళ్తున్నాం
ఓకే ఓకే మీరు మీ ఫ్రెండ్స్ వెళ్తున్న అండి
అవునవును నేను కుసుమా
ఆ ఓకే
వెళ్తున్నాం వాళ్ళు ఇంకా అక్కడ బెంగళూరు లో జాయిన్ అవుతారు నేను బెంగళూరుకి వెళ్తాను అక్కడ నుంచి ట్రైన్ లో ఆ కాలం స్టేషన్ లో
హలో అ హ హలో
వినిపిస్తుందా
ఇప్పుడు మరీ వినిపిస్తుంది స్టేషన్ వరకు విన్పి ఉ ఇప్పుడు ఓకే కానీ సడన్ గా ఎందుకో పోతుంది ఇష్
ఓకే ఓకే అదే ఆ స్టేషన్ లో దిగేసి ఆ స్టేషన్ నుంచి టెన్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ప ట్రెక్ నడుచుకుంటూ వెళ్ళాలి
ఓకే బ్యాంగళూరు నుండి ఎంత ఎంత టైం పడుతుంది అక్కడికి
బెంగళూర్ నుంచి బెంగళూరులో త్రీకి ట్రైన్ ఆఫ్ ఆఫటర్నూన్ మిడ్ నైట్ త్రీ కి దిగుతాం
ఓ టువెల్వ్ అవర్స్ పైనే పడుతుందా
ఆ ఆల్మోస్ట్ టెన్ అవర్స్ పడుతుంది అది గోవా దగ్గర యాక్చువల్ గా గోవా చాలా దగ్గర
ఓకే ఓకే
ఆ అక్కడ నుంచి అక్కడి వరకు వెళ్ళి అక్కడ దిగేసి ట్రెక్కింగ్ పాయింట్ బేస్ పాయింట్ ఉంటుంది కదా ఆ బేస్ పాయింట్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి ఆ వాటర్ ఫాల్ కోసం
ఓకే ఓకే
ఆ అది మళ్ళీ ఇంకా రిటర్న్ లో టెన్ కిలోమీటర్స్ రిటర్న్ ట్రెక్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రెకింగ్ అవుతుంది ఓవర్ ఆల్
ఓకే ఓకే అంటే హిల్ హిల్ ట్రెక్ చేయాలా
యాచుల్ ల్ హిల్ కాదనుకుంటాను నేను రీల్స్ లో చూసినంత వరకు అయితే నార్మల్ ప్లెయిన్ గానే ఉంది మేబి అక్కడక్కడ జస్ట్ కొ టీప్స్ ఉంటాయి అంతే
ఓకే అలా అయితే ఓకే ని చినే చేయచ్చు హిల్ ఫుల్ హిల్ అయితే కష్టం కొంచం టైర్డ్ అయిపోతాం
ఫుల్ హిల్ అయితే కాదు ఇంకా ఆ దూద్సాగర్ ట్రెక్ క్ వాటర్ లో దిగొచ్చు అనుకుంటా అక్కడికి వెళ్ళాక
ఓ ఓకే
ఆ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అక్కడ నుంచి మళ్ళీ నైట్ అంటే అక్కడ నైట్ స్టే ఉంటుంది క్యాంపింగ్ వాళ్ళేదే మొత్తం స్టే
ఓకే
ఆ అక్కడ ఫుడ్ నైట్ స్టే అవంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా బెంగళూరుకి వచ్చేసి బెంగళూరు టు మళ్ళీ ఇంటికి
హ ఓకే ఇప్పుడు అక్ అక్ అది మాత్రం ప్యాకేజ్ ఎంత ఉంటుందండీ హలో
ఇప్పుడు ఓకేయా
ఉ ఇప్పుడు ఓకే దానికి మాత్రం ప్యాకేజీ ఎంత అవుతుంది
త్రీ థౌజండ్ ప్యాక్ యాక్చువల్గా అయితే ఫోర్ థౌజండ్ ప్యాకేజ్ ట్రైన్ టికెట్ లేవన్నారని థౌజండ్ రూపీస్ తగ్గించి త్రీ థౌజండ్ చెప్పాడు ట్రైన్ టికెట్స్ మేము సపరేట్ గా బుక్ చేసుకోవాలి
ఓకే ట్రైన్ ట్రైన్ టికెట్స్ చాలానే పడతాయి అనుకుంటా థౌజండ్ వచ్చేస్తుంది ఫస్ట్
అ అంటే వెళ్ళడం చూడ్డం అయితే నార్మల్ త్రీ హండ్రెడ్ డే ఉంది తత్క లో చేసుకుంటే ఫోర్ థర్టీ ఫోర్ ఎయిటీ అలా ఉంది సో ఫైవ్ హండ్రెడ్ పోను ఫైవ్ హండ్రెడ్ రాను
ఓకే అలా అయితే ఓకే
అలా అనుకుంటున్నాం సో ఇంకా చూడాలి ఏం చేస్తామో ఎలా అవుతుందో అని ఆ ట్రిక్
త్రీ త్రీ డేస్ ట్రిప్ ఆ
త్రీ డేస్ ఏం కాదు ఫ్రైడే ఆ ఈవినింగ్ స్టార్ట్ అవుతాం సండే అఫ్టర్నూన్ కంతా వచ్చేస్తాం
ఓకే ఓకే
ఉమ్ సో అలా అనుకున్నాం చూడాలి అది ఎంత వరకు అవుతుందో ఇంకా కొంచెం రెైనీ సీజన్ కదా రెయిన్ కోట్ కూడా తీసుకోవాలి రైన్ కోటు ఇంకా ట్రెక్కింగ్ షూస్ ఉన్నాయి నాతో
హు
ఇంకా అంతే ఇప్పటికైతే నేను నెక్స్ట్ మంతు నేను లీవ్ పెడదాం అనుకున్నాను కుదిరే ము ఓ వెళ్దాం అనుకోని
ఓకే
ఇంకా అది వెళ్ళాలా లేకపోతే ఏదైనా క్యాంప్ అంటే నాకు ఏదైనా కొంచెం కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది అంటే నార్మల్ ట్రిప్స్ ప్లేసెస్ అలా కాకుండా ఆ హ్యాపీగా ఉండేలాగా కొంచెం నార్మల్ ఆ ఏదైనా ఒక ఒక సెవెన్ డేస్ కొత్త పీపుల్ కొ కొత్త విషయాలు అలా తెలుసుకుందామని ఒక అట్లీస్ట్ ఒక త్రీ డేస్ ఏదైనా ఒక కొంచెం డిఫరెంట్ కొత్తగా ఎవ్వరు తెలిసి వాళ్ళు లేకుండా నేను మాత్రం ఉండేలాగా అలా అనుకుంటున్నా స్తున్నాను గాన్ నాకేమి కనిపించట్లేదు యాక్చువల్ గా అంటే అలా పీస్ఫుల్ గా వెళ్ళడాని ఏమున్నాయా అని ఆలోచిస్తున్నా నేను నేను చూసినంత వరకు అయితే ఆటో ఫ్లీవింగ్ ఒకటి ఉంది
ఆ ఆటో ఫ్లీవింగ్ అంటే మీరు ఫోన్ ల్యాప్టాప్ అవన్నీ ఏముండవు అని చెప్పారు గా
అదన్నీ ఉండదు మళ్ళీ రామకృష్ణ మిషన్ అని హైదరాబాద్ అవుట్స్ కట్స్ లో ఒకటి ఉందనమాట హార్ట్ఫుల్నెస్ అని దాంట్లో ఎలా అం టి జస్ట్ నార్మల్ ఇలా ఫోన్స్ బ్యాన్ చేయడం అలా ఏం ఉండదు ఉంటాయి ఫోన్స్ కాకపోత్ తి యూస్ చేయకూడదు లైక్ ఈవినింగ్స్ అలా యూస్ చేసుకోవచ్చు అది చూద్దాం అనుకుంటున్నా అదై తే కానీ అదేంటంటే ఆగస్ట్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఉంది
ఓ ఓకే ఓకే
సెవెన్ ఎయిట్ నైన్ కాదు నేను లీవ్ పెడదాం అనుకుంది నెక్స్ట్ వీక్ నుంచి అంటే ఫోర్టీన్త్ నా బర్త్డే సో అక్కడ నుంచి ఆ వీక్ లీవ్ పెడదాం అనుకున్న
ఊ అంటే అక్ అప్పుడు ఫుల్ గా తగ్ కుండా ప్చ్ అంటే దాన్ కొన్ని పెట్టండి ఇక్కడ ఇక్కడ యూస్ కూడ్ కొన్ని చేయండి అంటే ఫ్రీక్వెంట్ గా అన్ని ఒకటే సారి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పట్టండి అలా కాదు కుదరద మీకు
అంటే పెట్టొచ్చు అన్ని ఒకేసారి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అలా మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడైతే వాళ్ళ లీవ్ కాంప్రమైజ్ చేసుకోమంటారు అంటే రీసెంట్ గానే తీసుకున్నారు కదా మళ్ళీ ఎందుకు అన్నట్లు
ఉహు
అందుకు నేను ఒకేసార్ పెట్టేద్దాం ఒక వీక్ మొత్తం అని అనుకున్నా ఇంకా లేదు అంటే ఇప్పుడు ఖర్చు పెట్టచ్చు అంటే బెంగళూరు కెళ్ళి బెంగళూరులో ఫ్రెండ్స్ ని కలిసి ఇంకా అక్కడ నుంచి కుదిరే ముక్ కూ లేకపోతే ఉడుపి అలా ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళొచ్చు
హు అంటే మీరు కొత్తగా ట్రై చెయ్యాల అన్నారు గా అందుకే ప్చ్ ఇది
ఆ నేను అదే కొత్తగా ట్రై చేద్దామని అలా అనుకున్నాను బట్టు ఊ అదే ఆలోచిస్తున్నా ఎలా ఏంటి అని ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి
ఊ
అందుకే ఆగుతున్నా అంటే చూసి ప్రాపర్ గా ఏమైనా ఒక సెవెన్ డేస్ ప్రాపర్ ఏదైనా దొరికితే అటు వెళ్ళి పోతాను
హు సబన్ డేస్ అంటే కష్టమే మే బి త్రీ టు ఫోర్ డేస్ తే ఆ అలా దొరకచ్చు అనుకుంటున్నా
అదే ఆ త్రీ ఫోర్ డేస్ కి కూడా నాకేమి ప్రాపర్ గా తెలియట్లేదు అంటే ఎగ్జాక్ట్ త్రీ డేస్ నా బర్త్డే ముందు వరక్ కొని నా బర్త్ డే కి నేను నా ఫెండ్స్ తో ఉండేలాగా
ఓకే ఓకే
అలా అనుకుంటున్నా యాక్చువల్గా నా బర్త్డే రోజు నేను ఆ ప్లేస్ లో ఉండలేను నాకు పీపుల్ కావాలి లైక్ అలా ఎంజాయ్ చేయడానికి అక్కడ నేను అన్నోన్ పీపుల్ తో అలా ఉండలేను
ఊ
ఓహో అందుకు అనుకుంటున్నా మరి చూడాలి ఏం చెయ్యాలి అనేది ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా ఇంకా మీరు ఏమంటారు అంటే తెలిసినవి ఏమైనా ఉన్నాయా ఇలా
ప్రస్తుతానికైతే అయితే నాకు అందగా తెలిదండి నేను ట్రై చేస్తాను చూస్తాను అవునండి త్రి నాకు తెలిసినంత వరకు ట్రి త్రీ డేస్ లో అయితే దొరకొచ్చు సెవెన్ డేస్ అయితే కష్టం
త్రీ డేసే అయినా పర్లేదు నాకు ఏదైనా వర్క్ షాప్ అంటే నార్మల్ కాలేజెస్ లో వర్క్ షాప్స్ ఉంటాయి కదా కానీ మంచి కాలేజెస్ లో ఏదైనా కొంచెం మంచి యూనివర్సి టీస్ లో వర్క్ షాప్స్ అలా ఉన్నా కూడా నే వెళ్లి అటెండ్ అవుదామని అనుకుంటున్నా
ఆ మంచిది అండి అంటే మీ ఆఫీసు వాళ్ళ ఏమైనా చేస్తారా అండి కాలేజెస్ కి వెళ్ళడం అంటే హైరింగ్ చేస్ నప్పుడు చేస్తారు అలా ఏం చేయరా
హైరింగ్ కి నార్మల్ వెళ్లి డ్రైవ్ కండెక్ట్ చేసి ఇంటర్వ్యూస్ తీసుకొని వచ్చేస్తారు దానికి మాక్ సంబంధం లేదు హెచ్ఆర్ టీం చూసుకుంటారు అదంతా
హు కరెక్టే లేండి హెచ్ ఆర్ టీం అన్ డెవలప్మెంట్ చేస్ వావ్ వాళ్లకు సంబంధం
హెచ్ ఆర్ తెల్సా ఎవరైనా
ఊహు ఏ అండి అంటే ఎప్పుడో ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూ చేసాను స్టార్టింగ్ లో ఇంటర్వ్యూ చేసుకోని చూడండి అంతే దాని తర్వాత అంత వాళ్ళకి మాకు సంబంధం లేదు
చేమ్ మాది కూడా అంతే ఇప్పుడు ఏమైనా అడగాలి అన్న కూడా మా హెచ్ఆర్ ఎవరో కూడా మాకు తెలీదు
హు హెచ్ఆర్ అంటే ప్రతి అంటే ప్రతి ఒక్క ఒకా ఎలా చెప్పాలి ఏదో ఒక దానికంటే ఎక్కడు సెక్యూరిటీ కాని ఇన్సూరెన్స్ కానీ అలాంటివి ఒక్కొక్కరు హె చ్చారు ఉంటారు కానీ వాళ్ళని మనం ఫ్రీక్వెంట్గా ఏమి కనెక్ట్ కాం అసలు కనెక్టే కామ్ మా సో
ఊమ్ అవును ఇంక రిజైన్ చేసేటప్పు ఇప్పుడు ఒక్కటే హెచ్ఆర్ కనెక్ట్ అవుతుంది ఇంకా నార్మల్ అయితే ఏముండదు అసలు
మళ్ళీ అవును నిజమే అది
ఊ
హ
మళ్ళీ చేస్తున్నాం